గుడ్ మార్నింగ్ మేమ్ ఆయ్ హలో హౌ ఆర్ యు ఆ ఎలా ఉన్నారు బావున్నారా
ఆ బావున్నాను మీరు బావున్నారా
ఆ బాగనే ఉన్నామండి చాలా బాగా జదివి అవును అవును బాగ చాలా బాగ జేసుకున్నాడు అబ్బాయి వాళ్ళ డ్యాడీ లే డుగనీ చాలా మంచిగ జేసుకున్నాడుబ్బాయి వాళ్ళ నాన లోటు లేకుండా జేసు కున్నడు మాయన కదా అన్నా కూడా అట్లా చేస్దురో చేయకపోదురో కనీ చాలా బాగ జేసుకున్న అవును
మా అమ్మాయి అదృష్టమంతరాలింక చెప్పేటోళ్ళు లేరు క్కతే పాపం అయినా గూడా మంచిగుందండి ఆ అమ్మాయి గూడ
అదే అంటున్నారంట వాళ్ళా బాబుకిచ్చే అమ్మ నాన పక్ కకూ కూర్చొని మేమి నే ఇన్నం ఆ అమ్మాయి అదృష్టం బాగుంది గని మన అమ్మాయి అదృష్టం బాలేదు ఆమె మేమో అన్నంలవడ్డదీ మన అమ్మాయేమో ఏం లేదననుకున్నరు
అర్ధంగాలే అండి
అంట్ ఆ ఆ ఆమె పక్క వాళ్ళ పాపకాళ్ళ ఇంట్ర్స్ వస్తారు గదా అయితే వాళ్ళ త్తంట వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మారాష్ట్రానుండచ్చిరు గదా వాళ్ళన్నరట ఈయమ్మాయ దృష్టం బాగుంది మనమ్మాయి అదృష్టం బాలేదని
అవును మరి అంతే గదా అండి అయినా గూడ వాళ్ళు అమ్మో బాగా ఆ ఏజ్ చిన్నది గనీ ప పనులు పెద్దగాండి
ఏ మొత్తం నేనే చేసినన్నట్టూ బిల్డప్పిచ్చీరు మొన్న
మేం పెళ్ళి అయినా గూడా ఇన్ని సంవత్సరాలు అయితాంది మాఉ మా అసరలూరు వేరే ఊరండి
అవును
అక్కడ పోతే మేము ఎక్కువ ఒక్కటే దగ్గర కూర్చొని ఉంటం కొంచం సిగ్గన్పిస్ ఏ ఆ మంచిగ వెల్ళద్దు అట్లట్ల అనిపిస్తది కాని వాళ్లేం పెళ్ళగా ముందే మొత్తం ఫ్రీగా ఇట్లారండి అట్లారండి తిన్నారా మరీ ఓవర్ ఓవర్ జేస్
మేమూ మేమె భిన్నంగా చూస్తే మా నా మాకే షేమనిపిచ్చిన్ అరె ఈమెది ఇంక మ్యారేజ్ గాలె వా వాళ్ళ వాళ్ళతో నా ఎంగేజ్మెంట్
ఇంక వాళ్ళమ్మానాన్న ఏమంటరు వేరే వాళ్ళకు పెద్ద మాటల్ జెప్తరు అట్ల ఇట్లని మన ఇంట్ల పిల్లలకు జూసుకోరు
అలాట్లె జెప్తరు ఒకరిని చెప్పేటోళ్ళు ఒకరు గట్లనే జేస్తరు
ఇంతకుముందు నాకడిగింది ఎలాంటి ఏంటి అంటే ఆయన కారుంది మంచి ప్లేస్ తీసుకోని ఇల్లు కట్టి ఆయన గోల్డుందీ సిల్వర్ ఉంది
అ
ఆయనకి ఓ ఒక స్కూటీ ఉంది. ఇంకొక బైక్ ఉండే పోయింది గాని ఇవన్నీ ఉన్నయ్ ఆ ఆయనకే ఏం తక్కువ లేదు ఆమె అదృష్ట మంతురాలు అని నేను చెప్పాను.
అవును
ఆ కారు లేదు గదా అంటే అరే ఉంది ఆయన కొందరు చూపించుకుంటారు అయన చూపించుకుంటలేడు ఆ ఆయన కన్నీ ఉన్నాయని చెప్పినా వాళ్ళ అమ్మ కూడా వింటా ఉండె వీళ్ళ అల్లుడు పదివేలు సంపాదిస్తాడట ఇంకా దాంట్లోనే ఇంకా ఇది జేసి స్తున్నారీగా రిసెప్షన్ ఎట్ల చేస్తడో చూడాలి ఇగ
చూడాలె గదా మనం వేరుపడితే.
ఆ ఆ వేరేటోళ్ళక్ పేర్లు వెడతరు. అట్లా ఇట్లా అని ఇంకా దేంట్ల ఏం కాలే కదా వాళ్ళకు
ఆ మొన్న మొన్న మా ఓ వో ళ్ళని ఎంత ఒక యాభై మందినడిగితే ఎవ్వరు పోలే ఒక మేమే మా నానమ్మ అమ్మమ్మ ఫ్యామిలీతోనే ఓ ఇరవై మంది పోయినాము.
మేమదే అన్నాము ఓక్ ఒక్క వన్ ఫిఫ్టీ మెంబర్ కూడా పిలవలేదు. ఎంత దగ్గరున్నా ఇయ్యాల రేపు పూ మా ఇంట్లో జస్ట్ మేమ్ ముగ్గురిల్లులోనే ఇరవై మంది ఉన్నాం ఇక్కడ ఎవ్వరు లేదు జస్ట్ మేం ఆరుగురం మా ఎన్ కయ్యితే ఐదు అత్తోళ్లు ఇద్దరు వాళ్ళు కోడలు కొడుకు నలుగురు పది మంది. మా పక్కా ఫ్యామిలీ వాళ్ళు ఒక పది మంది ఆరుగురు ఏడుగురు జస్ట్ ఇరవై మంది
అదే వాళ్ళు ఎవ్వరికి ఎవరికి పిలువాకుంటే వాళ్ళు జూడు మంద పంద కంటే ఎక్కువచ్చిరు వాళ్లయితే మొన్న.
ఆ మరి
అ షేమ్ అనిపియలే వాళ్ళకు మరి రావడానికి మ్ ఆ వాళ్ళు మా వోళ్ళు ఏమన్నారంటే సమస్తం మరి ఫుడ్డు పెట్టిన్నా స్వీట్ అన్న ఇయ్వలేదన్న తాన్నరు ఆ స్వీట్ అన్న నచ్చినోళ్ళందరికి కటోరలో వేసి ఇస్తే అయిపోయది గా చిన్న చిన్నగా ఎవ్వరికి మొన్న ఆ ఫంక్షన్ ల వాళ్ళేవరూ తినలే గదా పెళ్ళి వాళ్ళింట్లో
మినిమం కామెన్సెన్స్ గూడ లేకుండే వాళ్ళకు
లేకుండె. ఆ మరి మా రిసెప్షన్ లో అందరిని తీసుకొచ్చింది. అంటే ఇగ మా అల్లుడిది అన్నట్టు కావచ్చు ఇగ ఆమెదిగ
ఇంకొకటి ఏంది ఆయన మంచి లేడు చూడడానికి ఆ చూడడానికి మంచి లేడు అనేసాను అని అంటే
మ్
ఆ ఆయనకు ఎట్లుంటేంది పైసలున్నాయి.
ఆ అందుకా ఆళ్ల కొడుక్కంటే బాలేడట్నా
హహహ్
ఆహ్ వ ఆల కొడుక్కంటే గా తచ్చ ఆళ్ళ పాపకు ఆమెకు జోడి ఉంది. మరి వాళ్ళ పాప అల్లుని జోడు ఉందా అసలు?
బా అదే గా అయ్యో చూడా ఇంతకు ముందు గొడవలు గూడ అయినాయి. కదండి ఆ దాని మీదనే అయ్యో ఎట్నే ఉన్నాడు అంటే ఆయనకేమైంది డిన్నర్ రోజు ఎంత మంచిగా కనిపించుండు మంచి అబ్బాయి.
ఆ ఎలక పిల్ల ఏనుగులాగా ఉన్నారు పక్క వాళ్ళు మీ పక్క వాళ్ళు ఆ
అదే అండి వేరే వాళ్ళకి పేర్లు పెట్టి పెట్టి పెట్టి ఇప్పుడు వాళ్ళకి పేర్లు పె సిచ్యువేషన్ అచ్చింది ఇప్పుడు మాది రెండు నెల్లే ఉంది మాది రెండు నెలలే ఉంది పెళ్లి ఇగ అయిపోయింది మాది ఇంకా టైం లేదు మా పిల్లే మా పిల్లే అని ఆళ్ళు స్టేటస్ లో కూడా పెట్టుకుంటాను
అది మరి షాపింగ్ కూడా అయి ష ఏ మాట్టాడిన్నట్టు లేదు
ఎవరికైనా ఉంటది పెళ్ళి అంటే కానీ మరి ఎవరైనా చూస్
ఇంత చెయ్యరు ఆ కొంచెం చిగ్గు పడతారు కదా అసలు అట్లాంటిది ఏం లేదు ఏ షాపింగ్ కూడా అయింది అసలు ఇంకాల్ ఏంటిది బిజీ బిజీ ఏమి ఉంటారు చెప్పండి షాపింగ్ అయి మీ కుట్లు అయిపోయినాయి గావచ్చు ఇంక ఏం చెత్తది అదేమంటే పెళ్లి ఉంది ఈ పత్రికలు వస్తే అయిపోతుంది కావాచ్చు
కో ఎంగేజ్మెంట్ లో మా ఆయన కలవన్నీ కూడా ఇయ్వాలి మా బాబాయ్ వాళ్ళు వద్దు ఫోటోలు దిగ
అవును అవున్నారు అప్పుడు అట్లనే ఉండే కదా సిచ్యువేషన్
పెళ్ళికి పది రోజుల ముందు ఫోన్ కూడా పా పార్సల్ పంపించి నాకి ఇరవై వేల ఫోన్ కూడా చి ఇవ్వలేదు
మాట్లాడనియల అప్పుడు
ఆ మాట్లాడాలి అలే ఆహా మన పిల్లలు ఎన్ని చేస్ తను ఏం లేదు వేరే వాళ్ళు ఏం చే ఇట్లా పద్ధతి ప్రకారం కూడా ఏమన్నా చేస్తే వాళ్ళకు ఒప్పుకోరు వాళ్ళు
ఇవ డబ్బు డబ్బు ఉన్నవాళ్ళు ఏం చేసినా కూడా నడుస్
అట్లా అట్లా నడుస్తది ఇగ అంతే అంతే అదే
డబ్బులే డబ్బులేని వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు బయట ఎత్తరండి
అంతే అంతే అంతే
అది గ్రోకం మీద ఉన్నది డబ్బు ఉన్న వాళ్ళు చూడు ఎంత గలిసి పనులు చేసి ఏం చేసినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్ త్తర్ వల్ వస్తే
అవునవునవును
అదే బీదవాళ్ళు ఏదైనా చేస్తే తప్పు పని చేస్తే ఏ చీ దీదా దీంతో మాట్లాడొద్దని అంటారు అది ఎందుకు అట్లలు ముందున అట్లా ఉన్నది అవునండి నా ఎలా ఎందుకైపోయిందో జనరేషన్ ఏం అర్థం కాదు ఇంకా ఇక చిన్న చిన్న అళ్ళ చిన్న అమ్మాయి కూడా ఉంది కద ఇగ
వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళు మొత్తం ఫిక్స్ వాళ్ళ అత్తగారాట చిన్నట వాళ్ళే చూస్ కుంటున్నారు మొత్తం నేను షాక్ అయిన ఇప్పుడు మా అత్తమ్మ వచ్చినా కూడా సలహం చేసి అరే కూర్చోండి అంటాం కాని వాళ్ళు డైరెక్ట్ అరే చలో అటున్నాడండి ఆ తీస్తారు కొంచెం మరీకంత కూడా చేయొద్దు వాళ్ళు కూడా వచ్చారు ఆ బురకతి అండి బురు క నేనే ఉంచుతా అని తీసుకెళ్లడం ఇద్దరు కలిసే తినడం అంతా కూడా పెళ్ళయిన తర్వాత చేసినా కూడా
అది తర్వా వాళ్ళకు తర్వాత తెలుస్తది ఆ వీరు వాళ్ళు
వాళ్ళు పెళ్ళంటే ఏదో మజా కనిపి అనుకుంటన్నారు గానీ
కుంటారా
న్నాయిగా మనకేం కాదు
ఏయా పైసలు ఎప్పుడు పనికిరా రా పైసా ఎప్పుడు పనికినికిరారు
ఉమ్మ్ వాళ్ళ అమ్మ కూడా ఇన్ని రోజులు లేకుండే గాని వాళ్ళమ్మ కూడా అట్లనే తయారైంది
ఇప్పుడు కదా
అవునవును ఇగ మాకు ఎవరితోటి మాకేంది మాకు పైసలు ఉన్నాయి అ చ్చినోళ్ళు ఆయే అన్నట్టుంది
పెన్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తాది మ్యా
ఆ అయ్యో అల్లుడు వ స్తాడా ఇక్కడ నుండి అమ్మో మేం రానీయం మేము ఎంత అంత అట్లట్లా అంటారు ఇగ వాళ్ళు
ఇప్పుడు అస్తా అంటాడు ఎందుకు మరి అదే చూద్దాం ఆ అచ్చ పెళ్లి అయిన తర్వాత
ఆ పెళ్ళి అయిన తర్వాతనే
ఆ ఆ ఎవరో ఒక అత్తర్రు ఇక్కనే ఉంటారు చుద్దాం ఇగ
అదే అదే అదే ఆ మీ మీ ఆడబిడ్డది జాబ్ వచ్చిందా అండి ఆమెకి
ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు మాత్రం టెంపర్వరిగా
టెంపర్వరీ అంటే వేరే వాళ్ళదా లేకపోతే వాళ్ళ మమ్మీ దేనా
అదే మమ్మీదే టెంపర్వరీగా అంటే మమ్మీది ఇంకా పేరు ఎక్కలేదు అన్నట్టు
ఆహాహా ఆమె ఏమంటుంది వేరే వాళ్ళది నాకి ఇచ్చారంటే మనము ఇగో మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే నేను గుంజుకోను లేవంటే ఇవ్వను
ఆ లే లేదు ఇప్పుడు మమ్మీ దగ్గర ప్లేసు చేసుడు
ఆ
వేరే మీ నా అత్తమ్మ ఇంటికి ఎసే ప్లేస్‌లో ఒక ఆమె చేసేది ప్రత్యూష అని ఆమె మా ఆమె మానేసింది ఆమె మంచిర్యాల్లో జాబ్ చేస్తుంది ఆ ప్లేస్‌లో ఎవరు లేదు ఇంతకు ముందు ముస్లిం ఆమె చేసింది
ఓకే ఓకే ఓ
ఇంతకు ముందు ఆమె చేసింది అయితే ఆ ప్లేస్‌లో లేరు ఆ ఎన్ఎంకు ఏందంటే అందరూ ఆశాలు ఎళ్లి పోయిరు ఎవ్వరు లేరు అయితే ఇప్పుడు ఈ పాపని తీసుకొని అ సన ప్లేస్‌లో చేసుకుంటా ఆమె జాబు ఆ ఆమె జీతం ఈమెకి ఏ స్తున్నారు అన్నట్టు ఆ అట్లేనే కాకపోతే పని ఇక్కడ డబ్బులు అక్కడ అన్నట్టు మొత్తానికైతే ఏఎన్ఎం ఒక్కరే అన్నట్టు ఆ
ఆఆ ఓ
అందుకే ఆ
అవున్
ఆ అలా ఇగ కాక్పోతే ఆమె అక్కడ ఏరియాలో చేయాలంటే ఆమె కొత్త వాళ్ళు ఎవరు తెలువదు కదా
అవును కరెక్టే
ఆ ప్లేస్‌లా ఈమె వాళ్ళ మమ్మీ దగ్గరుంటే అందరు తెలుసు ఈమెకి ఈమె ముందు చేసేది కాబట్టి
అప్పుడు ఐడియా ఉంటది
అయిపోతాంది
అట్లా
ఇట్లనే ఇగ అట్లా నడుస్తుందండి పాపము ఇగ పనిచేసుడు ఏమో గాని ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది
పాపం అదే ఉంది కదా ఇప్పుడు ఇది చూసుకోవాలే అట్లా చూస్ కోవలే రెస్ట్ లేదు ఏం లేదు
ఏం లేదు వాళ్ళ ఆయన అయితే ఇగ ఏది లేదు ఇంకా మాటలు పెద్ద పెద్దయి
అట్లాంటి వాళ్ళయే పెద్దగా ఉంటాయి మాటలు ఏం లేనోళ్ళకి ఇగ వళ్ళ అత్త అయితే కోడలు కలెక్టర్ అఇంది అనుకుంటాంది ఇగ కొడుకు ఏం చేయకున్నా పర్వాలేదు అని ఫీల్ అయితది అవును అట్లానే అనుకుంటాది ఆ ఫీల్ అయితాది కొన్ని రోజులు అయితే అట్లానే ఫీల్ అయి
సరే అండి ధన్యవాదాలు మాట్లడే టైం ఇచ్చినందుకు ఆ థ్యాంక్